ఆ గుడ్ ఆఫ్టర్నోన్ ఏం నరేం
నా ఇంట్లోదిన్న ఇప్పుడే లంచ్ అప్ ప్పింది పిల్లలు వచ్చారు స్కూల్ నుంచి వాళ్ళకి భోజనం పెట్టి ఇట్లా జస్ట్ కూర్చున్న రిలాక్స్ అవుతున్న నువ్ కాల్ చేసావ్ ఏంది సంగతి పిల్లలు వచ్చ ఆ లేదు కదా వీళ్ళకి ఎగ్జామ్స్ అయిపోలేదు. ఇది స్టేట్ సిలబస్ గదా
ఉగొ మా అబ్బాయికి అయిపేయినయి సి బి ఎస్ ఈ
ఆ సి బి ఎస్ ఈ వాళ్ళ కు అయిపోయింది గాని వీళ్ళకి స్టేట్యే లోకి ఇంకివ్ ఇవ్వలేదు నెక్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు హాఫ్ డేస్ స్కూల్స్ కదా
ఏప్ ఏప్రిల్ లో మళ్ళీ నెక్స్ట ఇటర్మిట్ చేస్ స్టార్ట్ అయిపోద్ తర్వాత మళ్ళీ మనకి టూ మంత్స్ అదే వన్ మంత్ హాలిడే తర్వాత ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కదా అదే అయ్యి మేము వెకేషన్కి వెళ్దామ అని అనుకుంటున్నాను. మీరు కూడా వస్తారేమో అని అయితే ఎక్కడికి ప్లాన్ చేద్దాము అని ఓ మాట్లాడడానికి ఫోన్ చేస్
ఆహ ఆ ఓకే ఫ్రీయే ఫ్రీయే అంటే నాకు నెస్ ట్ మంత్ అయితే ఓకే అబ్బా పిల్లలకి అప్పుడు స్కూల్సా ఫ్రీ ఏనా
పియె మీది ఎప్పటికి అవుత్
ఆ ఇంకా అయిపోద్ది అప్పుడు వెళ్దాము అంటేే ఇగ ఆ నేను యాక్చువల్గా ఏ అంటే హైదరా ఇప్పుడు ఏటన్నా వెళ్దామంటావా లేకపోతే అవుట్ ఆఫ్ వెళ్దామంటావా? వైజాగ్ అట్లా
ఔట్ ఆఫ్ వెళ్తేనే బెటరు అంటే చేంజ్ కూడా ఉంటది కదా పిల్లలకి లోకల్ల్లో వెళ్ళామనుకో పొద్దునెల్ లేకపోతే టూ డేస్ టూ డేస్ లోనూ వచ్చేస్తాం
అవునవును
అదే ఏదో కొంచం దూరం వెళ్ళామ అనుకో ఒక వన్ వీక్ లేకపోతే ఫిఫ్టీన్ డేస్ అట్లాగా చూసుకుంటే బాగుంటది ఇది వ రోజుల్లో అందరూ వెళ్తంటే పిల్లలు కూడా అడుగుతున్నారు వోడు ఐతే ఏంటి న్నాడు వెకేషన్ ట్రిప్ ఫ్లైట్ బుక్ చేయ అంటున్నాడు బ్యాగ్ ప్యాక్ చేసేసుకుంటున్నాడు కూడా అన్న అలా ఉంది అంత మోడ్రన్ డేస్ కదా
క్కళ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్ళాలి వెళ్ళాలింటున్నారు మా వెళ్దామా అని ఆలోచిస్తున్నాం ఇం కూడా పైజా ఓకే అబ్బా ఇప్పుడు ఉన్న సమ్ అంత సన్నీగా ఉంది కదా
హా అక్కడ ఆ వెళ్తే అక్కడ ఏవో కొత్త డెవలప్మెంట్స్ అవుతున్నాయంట అది కూడా మనం చూసినట్టు ఉంటది పిల్లలు సి షోర్ అవన్నీ చూసి ఎంజాయ్ చేస్తుినట్టు ఉంటది మనకు కూడా అర్థమవుతుంది
ఖచ్చితంగా ఇ ట్రిప్స్ అనేవి మనం కూడా ఎంకరేజ్ చేయాలి అట్లీస్ట్ వాళ్ళంతా ఇప్పుడు వర్కింగ్ వాళ్ళ అంతా ఎప్పుడు డ్యూటీలలో స్ట్రెస్ లో ఉంటారు పిల్లలు కూడా ఎగ్జామ్స్ టైమ్ కదా వాళ్ళ కూడా వాళ్ళ స్ట్రెస్ ఎక్కువ ఉంటది ఇలా వెళ్ళొస్తే ఏమవుతుంద అంటే మైండ్ కూడా కొంచం ఫ్రెష్ అవుతుంది
అవును నాలెడ్జ్ కూడా గెయిన్ చేస్తారు
అవునవును ఇప్పుడు చూసి కొన్ని కళ్ళతో మనం చూసిన పిల్లకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళతో చూసినాయి ఇప్పుడు ఎప్పుడు మర్చిపోలేరట వాళ్ళు ఎక్కువగా
హ అదొకటిని చుట్టుపక్కల కొత్త మనుషుల్ని వాళ్ళందరినీ చూస్తారు కదా వాళ్ళ పద్ధతులు అవన్నీ చూస్తారు ఇలా మాట మాట్లాడుతున్నారు అవన్నీ చూసి నేర్చుకోవాల్సినగానే మనం చెప్ పలయం అన్ని కబడ్ కాబట్టి ఒకసారి బయటికి వెళ్ళి తీసుకున్నా
ఇంకేమై ప్లేసెస్ ఐడియా ఉందా అక్కడ
ఆ ఇంకా మనము వెళ్ళాలనుకుంటే కొచ్చం దూర మల వచ్చు దూర్ కేరళ వెళ్ళారు మొన్న తెలిసిన వాళ్ళు చాలా బాగుంది అని అంటే వాళ్ళకి ఆఫీస్ నుంచి వచ్చింది మ ట్రిప్ వాళ్ళ వెళ్ళి ఏ
అంటే ఇప్పుడు కొన్నిం
ఆఫీస్ లోని బ్యాంక్ లో బర్క్ చేస్తార అనుకుంటా ఆఫీస్ లోంచి ఇది వచ్చింది మీరు వెకేషన్ క వెళ్ స్తారంటే వెళ్ళారు ఆయన మీరుళ్ళ వైఫ్ ని సర్ప్రైజ్ చెయ్యాలనుకున్నారంట ఫార్టీయత్ బర్త్డేి
ఓకే కే అదే అంటే ఓకే చెూప్పబ్బా
అప్పుడు తెలిసింది నాకు సో ఇలాగా ఇలా కొంబలు కూడా ఉంటాయయండి కానీ బయట వాళ్ళకి ఎవ్వరు వాళ్ళు వాళ్ళ లోపల లోపలే కానీ మళ్ళీ ప్రైవేట్ ఉన్నాయి కదా అవి ఇస్తున్నాయి అనుకుంటా ఇప్పుడు టూ ఫ్యామిలీస్ అలా కమైండ్ వెళ్తే వాళ్ళకి వాళ్ళకి ప్రాఫిట్ కదా
అవును అవును ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు కూడా ఐడియా వస్తుంది మనకు ఒక గైడ్ ఇస్తార దా గైడ్ ఫుడ్ మన క్షళ్తారు మొత్తం వాళ్ళ ఇస్ చూపిస్తాడా కానీ కాంబో ఆఫర్ కింద ఇప్పుడు మనకి అంటే కొంత విజిటింగ్ ప్లేసెస్ లో మనకింత ఐడియా ఉండదు కదా అన్ని ప్లేసెస్ వాళ్ళకి అంటే ఇక్కడ ఏమింటందో అని వాళ్ళు తీసుకు వెళ్ళడం తీసుకుని రావడం ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారాటబ్బా
ఆ అదైతే బాగుందని చెప్పింది తను
ఆహా వెళ్దామా మరీ ఈ సారి ప్లాన్ చేద్దామా
ఉ మన బడ్జెట్ లో చూసుకోవాలి ఇది వైజాగ్ ఫిజిబులా లేకపోతే ఎల్ అన్ని చూసుకోవాలి కదా మనం ఏదో అనుకుంటే ఇద చూస్తుంటే పెట్రోల్ కూడా ఎలాగా మండిపోతుంది చూసా
ఆమ్మో పెట్రోలు గ్యాస్ అసలు తట్టుకోలేము అబ్బా ఇంట్లో గ్యాస్ అయిపోతే గుండెలు రాయిబడు నన్ను నట్కా ఇగ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మా సైడ్ చానా ఇబ్బందిగా ఉంది అబ్బా అంటే మరి ఎట్లా అంటే ఒకసారి నేను నీ నాయిఅప్ అట్లీస్ట్ ఒక టూ వీక్స్ ఏమో అవుతుంది బుక్ చేసి కూడా అప్పుడైతే బుక్ చేసిన ఎంబటే తెల్లారి వచ్చేది గ్యాస్ టూ వీక్స్ అయినా గ్యాస్ రాట్లేదు అన్నమాట ఇప్పుడున్న ప్రెసెంట్ సిచువేషన్ లో అన్ని చూసుకోవాలి ఇప్పుడు పెట్రోల్ ఇవన్నీ రేటుని తగ్గట్టు మనకి ఏదైతే బెస్ట్ అవన్నీ సెర్చ్ చేసు కొని నా ప్లేస్ కానీ ఆ సర్చ్ చేసుకొని వెళ్ళడమే బెస్ట్ అయితే మేము లాస్ట్ ఇయర్ ఏమను కున్నామంటే మేము ఒక ఫోర్ ఫోర్ ఫ్యామిలీస్ కలిసి వెళ్దాం అని చెప్పేసి మా దగ్గర ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా అయితే ఏం చేసామంటే అందరు కలిసి చిట్టీలు చిట్టీ వేసాం అబ్బా హలో
హమ్ ఆ వినిపిస్తుంది ఏమన్నా ఫోర్ ఫ్యామిలీస్ కి ఎంత చెప్పారన్నావు
ఆ ఫోర్ ఫ్యామిలీస్ కలిసి మంత్లీ ఇట్లా సమ్మర్ హాలిడేస్ లో ఒకేషన్ కి వెళ్దాం అని చెప్పి సిక్ చిట్టి వేస్తారు గా మంత్లీ ఒక టెన్ థౌసండ్ అట్లా స్పెండ్ చేసుకో అందరు కలిసి ఇప్పుడు నీ ఫోర్ ఫ్యామిలీస్ కదా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా టిలాగ వేసుకొని మంత్ తర్వాత ట్వీలివ్ మంత్స్ తర్వాత ఒకేసారి ఆ అమౌంట్ ఉంటుంది కదా ఆ ఏమౌంటే ఖచ్చిత్ మొత్తంగా ఇప్పుడు మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే నెలకి అది అంతా రీజనబుల్గా అనిపియదు కదా అంటే ఐ మీన్ మనకి పర్లేదు ఎఫర్ట్ బుల్గే ఉంటది
ఓక్ సారి ఎక్కువ పెట్టడం కన్నా మంత్లీ ఆ
అట్లా కొంచెం కొంచెం దాచుకుందాం అని చెప్పేసి లాస్ట్ డేట్లు ప్లాన్ చేసుకున్నాం ఫోర్ మెంబెర్స్ ఫ్రెండ్స్ కలిసి అయితే అలా ప్లాన్ చేసుకొని కొంచెం అమౌంట్ దాసాం ఎట్లాగో సమ్మర్ వెకేషన్ వస్తుంది కదా యా అట్లా ఎవ్రీ ఇయర్ అట్లా వెళ్దాం అనుకున్నాం అనమాట
ఆ
ఇట్లా ట్రిప్స్ దే బా వైజాగ్ అంటన్నావు ఓకే నాకు కూడా ఓకే అండి వైజాగ్ నేను కూడా చూడలేదు ప్రజెంట్గా
చూడలేదా నేను ఒకసారి వెళ్ళాను ఇప్పు అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది లే చాలా అంటే చాలా ఇంకా చాలా డె డెవలప్మెంట్స్ అయిపోయినాయంట ఇంకా మొత్తం ఇం వైజగదు సరౌండింగ్స్ లో కాకుండా చాలా దూరం ప్లేస్ లో కూడా చాలా మంచి డెవలప్మెంట్ అయినాయి అంట
అసలు బీచ్ అంటేనే అద ఒక ఫీలింగ్ అనమాట ఇక లైఫ్ లో కదా వైజాగ్ బీచ్ అదొక ఫీలింగ్ అంటాయి ఇక
వైజాగ్ లో ఒకటి ఉంది మళ్ళీ మనం వెస్ట్ గోదావరిలో ఒకటి ఉంది వైజాగ్ కన్నా వెస్ట్ గోదావరి అంటే తక్కువ జనా జనాలు నడుస్తారు కదా కొంచెం ఆ కొంచం నీట్ గా వలా ఉంటది వైజాగ్ లో ఆ వైజాగ్ లో చాలా ఎక్కువ ఉంటారు జనాలు దీనికి దానికి మళ్ళీ డిఫరెన్స్ ఉంది
వాళ్ళలు అల్లలు కొంచెం పెద్దగా వస్తాయ అటు సైడ్
ఆ అల్లల గురించి కాదు కాని ఆ శెండ్ లో కాగానీ శాండ్ డిఫరెంట్ ఉంటది రాక్స్ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి
ఓకే ఓకే సార్
టూ త్రీ మూవీస్ లో కూడా చూస్తాం మనం
అవును అదేంటి ఎవడూ సినిమాలు వస్తంది చూసారా ఒక సాంగ్ లో హీరో కూర్చుంటాడు
ఏమో నాకు గుర్తులేదు
ఆ సినిమాలో చూసినప్పుడు అనుకున్నాబ్బా ఆ స్టోన్స్ అని డిఫరెంట్ గా అట్లా సెటిల్ అయ ఉంటే బ్యాలెగుంది అనిపించింది అప్పుడు ఆ టైమ్ లో అని కూడా వెళ్దామని
ఇప్పుడుకి అవ్వలేదే
వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎండాకాలం అవుతుంది కదాబ్బా ఎండాకాలం అయ్య లోక ఒక్కొక్కళ్రికి ఒక్కొక్క టై లో కుదురుతుంది ఇప్పుడు మీ పిల్లలకి ఇప్పుడు పర ఎగ్జాంపుల్ పాపకేమో స్కూల్స్ లేదు కదా బాబుకేం ఆ టైంలోనే కాలేజ్ సరిపోతుంది ఎవరికి వాళ్ళకి అందరు కలిసి వెళ్దాం వెళ్దాం అన్నట్లు అది బ్యాక్ పోతా ఉంది ప్రోగ్రాం
అవును సరే ఇప్పుడైనా ఈ సరైన ఒక పక్క ప్లాన్ చేసుకుంటే ఆ వెకేషన్ అనేది కూడా జరిగినట్టు ఉంటది చూసినట్టు ఉంటది పిల్లలు హ్యాపీగా ఉంటారు ఇది ఇది ఈ రోజుల్లో ఈ జనరేషన్ మన రోజులు ఇంటి దగ్గర మనం అలా ఉండిపోయాంలే. ఇప్పుడు వీళ్లు ఊరుకునేలా లేరు.
పిల్లలు వెళ్ళలేదాకా అసలు అమో మా పిల్లలు కూడా అలిగారనికో అసలు పట్ అంటే పట్టిన పట్టుదలున్నట్టు ఇలా వెళ్దాం వెళ్దాం అంటారు.
రేపు స్కూల్ కి వెళ్ళాలి కదా పిల్లలు ఈ నెలంతా వెళ్ళాలి కదా ఈ నెలంతా మళ్ళీ వచ్చే నెలలు కూడా వెళ్ళాలి.
ఆ వెళ్ళాలి వెళ్ళాలి. సరే నేను ఒకసారి మా సార్ కూడా చెప్తాను తనకి కూడా ఏ టైమ్ లో కుదిరిద్దో అని ఒకసారి నీకు మళ్లీ కాల్ చేసి చెప్తాను.
హా బొక్కసారి ఆ
బడ్జెట్ ఎంత ఎవననా తెలిసిన వాళ్ళు కూడా కనుకో మని చెప్తాను. తన తెలిసిన వాళ్ళు బడ్ చెప్పా అక్క
తెలుసుకి నేను కూడా ఎంత అవుతుందో అడుగుతాను నీకు కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే టూరిస్ట్ వాళ్ళు నీ నువ్వు కూడా నీ సైడ్ నుంచి అడుగు టూ ఫ్యామిలీస్ కి ఎంత అవుతుందని. అప్పుడు ఏ తక్కువలా ఉంటే ఎక్కడ ఎక్కువ చూపిస్తున్నో అవన్నీ మనం చూసుకుని
ఆ అక్కడ షెల్టర్ మనకి ఫుడ్ స్టేయింగ్ కి వీటికి అన్నిటికి ఒకసారి కనుక్కుందాం ఓకేనా మరి ఆ నేను కూడా కనుక్కుంటా నువ్ కూడా టూ డేస్ లో కనుక్కొని చెప్పరాదు నాకు
ఓకే ఓకే ఓకే బాయ్ బాయ్